ఆమ్ ఆ హలో మే మాంటి
ఆంటీ కాదు బాన్నా ఆ ఏంజేస్తున్నారండి
ఏం లేదండి ఏం లేదండి మేము కాలీగా కూర్చున్నాము ఇప్పుడు రంజాన్ పండుగ ఉంది గదా
దాని గురించి ఏవో
అదే మీరేం జేస్తున్నారు
ఒక్కపొద్దు ఇడిచరా ఏంలేదండి ఇవ లా మాయిం మాదివాళ ఒక్క పొద్దు గదా మాక్ కు ఉగాది పండగొస్ తాంది గదా ఐతే దానికి సంబంధిన్ చే ఏమేం చెయ్యాలనేది ప్రిపేర్ చేస్ కుంటున్నాం అదే ఉగాది పండుగ అంటే కొత్త సంవ చ్రాంట్ తెలుగులో కొత్త సంవత్సరం కదా అయితే అందరికి జె నవరీ ఇంగ్లీషు ఆంగ్లం కదా అయితే మాకు ఈ పండగ ఉగాది నూతనం అంటే తెలుగువాళ్ళ పండగ అయితే మాకు అది బాగా ప్రత్యేకత ఆ అది అయితే మాకు బా అయితే మాకు ఇది చాలా ప్రత్యేకత ఉంటుంది అయితే దానికి సంబంధించి టి మేము ఉగాదికి కావాల్సిన ఐటెమ్స్ అన్ని పంతొమ్మిది తారీఖు ఉన్నాది కదా అందుకనే అన్ని ప్రి పేరు చేేసుకుంటున్నామండి ఎందుకండి ఆ రోజు మనకు చేదు వగరు తీబ్ పి అన్నీ ఒక ఐదు రకాల పులుపు ఆ అవన్నీ ఏసుకొని అవున అయితే దేవుడికి స్వీట్ తోటి పూర్ణం రొట్టెలు ఏస్ తం పూర్ణం రొట్టెలు చేసి వాటితోటి ఉమ్మ్ మళ్ళీ ఒక పచ్చడకు పో ఒక కుండ అంటే చల్లగా ఉండడాని అని ఆ కుండ తీసు తెచ్చి దానిలో చింతపండు బెల్లం నాన వేసి అలా తీసి అందులో ఐదు రకాలుగా అంటే పులుపు వగరు చేదు తీపి ఇట్లా ఆయిదురకా కాల్గా కలిసెద ట్టు చరిపతి లాగా వేస్ మీరు కూడా సరిప చేస్త గ దేదొ
అను మేము మొహరం మాకు న్యూ ఇర్ లాగా మేము కూడా జరుపుకుంటాం అన్నట్టు మొహరం పండగకు మాకు ఫస్ట్ ఆ న్యూ ఇయర్ వస్తది మేం మారం రోజే షేర్బత్ జేస్తాం మేము బెల్లం షర్బత్ పాల షర్బత్ అదేస్తాము
అయితే మాకు కూడా ఇది కూడా అ లాగే ఎందు కంటే ఇప్పుడు వన్ ఇయర్ దాకా మనకు కష్టాలు సుఖాలు అవన్నీ ఉంటాయి కదా అంటే చేదు లాగా గా కష్టం వచ్చిన అవన్ని ఓర్చుకోవాలి ఆ స్వీట్ మెమోరీస్ అంటే తీయగా ఉండడానికి మనకేమన్నా కొంచెం ఆనందపూర్వకమైనది టే కదా అలాంటి ఇంకా మళ్ళా ఇక ఏ ఇబ్బందులకైనా గాని మంచి జరిగే విధంగా ఉండేలాగా మా పండుగ జరుపు కుంటామండి ఇది కూడా ఒక ప్రకృతికి ఆరోగ్యానికి కూడా బాగుంటది ఆ అయితే ఎందుకంటే సాంప్రదాయల ఇంగా అమ్మ వాళ్ళు ఒకో ఒక పండక్కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది ఇప్పుడు బతుకమ్మ పండగ అన్నీ రకాల పూవుల తోటి బతుక్ బతుకమ్మను అలంకరిస్ తం దాని వల్ల కూడా ఆరోగ్యానికి కొన్ని మం చి మంచి విషయాలు ఉంటాయి కదాండి. అలాగే అదే మరి మీరు రాంజాన్ పండగ ఎలాగ్ జరుపుకుంటరండి
మేమ్ మా రంజాన్ పండగ అని ఒక నెల రోజులు మేము ఒక్కపోద్దు ఉ ఉంటాం. ఒక్క పొద్దులు ఉన్న తర్వాత మళ్ళీ ప్ ప్రేయరు ప్రేయర్ చేసుకోవడం ఖురాన్ జేయడం మళ్ళీ మాకు సాయంత్రం సమయంలో చేసుకోవడం
హ్మ్
అందరికీ ఎవరైతే రోజా ఉంటారో వాళ్ళ కి తరీమ్ ఇప్పించడం గాని ఇవి గరీబాలు ఎవరెవరు ఉంటే వాళ్ళకి తిత్ర లాంటివి ఇవ్వడం చేస్తాము
ఇస్తారి అంటే ఏంటండి ఇస్తారీ అంటే అందులో ఏ మేముంటాయ్
ఇఫ్తారీలో మేము ఫ్ర ఫస్ట్ ప్రఖ్యాతది ఏంటిదంటే ఖ ఖర్జూర్ తోని మేము ఇఫ్తారీ చేస్తామండి. అది మా ఆచారం మావు దోస్ చేశారన్నట్టు సో ఆచారం ప్రకారం మేం ము ఆ ఇఫ్తారి చేసుకుంటాము
మా అ అందులో అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటయా
అవునండి ఫ్రూట్స్ ఆపిల్స్ ఇంకా ఏమంటే మిర్చీబజ్జీ అదే ఎనీ అన్ని ఐటెమ్ చేసుకొని తినొచ్చు మనం ప్రతి ఐటెం కూడా అ
ఆ అంటే వాదేంటి అంటే తినడానికి స్మోక అన్నం తప్ప మిగిలినా ఐ
హా అన్ని అన్ని తినొచ్చు ఆ ఇట్టారి టైం లో అన్ని చేసి చినో చొ ఇంగన్నం అనేది దాని తర్వాత్ త నమాజ్ ఉంటది నమాజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ అన్నం ఎప్పుడైనా నైట్ లో ఎప్పుడైనా తినొచ్చు అన్నట్టు. అలా ఉంటది మళ్ళీ మార్నింగ్ సమయంలో సైరి చేస్తాము సైరీ అంటే త్రీ ఓ క్లాక్ అట్లా లేసేసి మళ్ళీ ఆ వంట జేసుకోని సారీ జెస్ తీసుకున్నాను ఫైవ్ ఓ క్లాక్ వరకు మేము శారీ చేసుకుంటే మళ్ దాంత తరువత ఇగ్ ఏం ముట్ టదు వాటర్ తాగద్దు. ఏం చెయద్దు అన్నట్టు ఇంకా
మరి ఎండాకాలం ము వాటర్ దాగక్ కుంటుంటే మీకు గొంత్ తు పొడివారిపోదా అండి.
మాకు అసలు అది ఏం కాదు మాకు అట్లా ఉండడం వల్ల ఇంకా హెల్త్ అనేది బెనిఫిట్స్ ఏ హెల్త్ కి మనం ఫుడ్డు దినకుండ ట వాటర్ తాగకుండా తీసుకోవడం వల్ల ఏవైతే మన శరీరంలో ఉన్న బాక్టీరియాస్ ని అది తినేస్తది కాబట్టి మన హెల్త్ అనేది కూడా స్ట్రాంగ్ గా ఉంటది అన్నట్టు
ఆ ఉం మళ్ళీ ఐదు సార్లు నమాజ్ చేస్తరా
అయిదు సార్లు నమాజ్ చేస్తామండి.
అట్లా ఇట్లా కూర్చొని చేయడం వల్ల కూడ్ మంచి బాడికి వా మన్లగా కూడ ఉంటది.
ఉం నమాజ్ అనేది నిలబడే చేయాలి. కూర్చోనంటే తక్కువ కూర్చొని చేస్ చేయడం అనేది చాలా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకి వంగడం రాదు. ముసలివాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రమే కూర్ ర్చొని చేయాలసి మా ప్రచారం ప్రకారం మిగతా మేము ఏ ఎక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళయితే నిలబడే కంపల్సరీ నమాజేసుకోవాలి అన్నట్టు
మరి మీరు కురాను చిన్నప్పటి నుండే నేర్చుకుంటారా దానికి ఎలా ఎట్లా అంటే ఇప్పుడు మీకు స్టడీ లో ఉండదు. కదా దానికి ప్రత్యేకించి వేరేది ఏదన్నా మీకు టీచర్ అనే వాళ్ళు ఉంటరా
ఓ అది వేరే క్లాసెస్ మేము వెళ్తాము మాకు చదిపిస్తారు. ముస్తాదమా అనే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు మాకు చదివిపిస్తారు అన్నట్టు ఇంట్లో ఉన్ ఎవరైనా అరబ్బీ నేర్చుకునిన్న వాళ్ళు ఇంటికెళ్ళి కూడా నేర్చుకోవచ్చు. దానికి స్పెషల్ గా మదరస కూడా ఉం అది మదర్స లో కూడా వెళ్ళి నేర్చుకోవడం మస్జీద్ లో కూడా నే చదివిపిస్తారన్నట్టు. ఎక్కడైనా మాకు స్పెషల్ క్లాసెస్ అన్నట్టు. అవి సాయంత్రం సమయంలో లేకపోతే మార్నింగ్ సమయం లొ వెళ్ళి దానికి సపరేట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది
మరి పొద్దున్నే మీరు ఎప్పుడు ఒక నాలుగు గంటలకే లేసి వంట ప్రిపేర్ చేస్తా
అవునవును అవును త్రీ త్రీ థర్టీకి అలా లేస్తే ఫైవ్కి ఎండ్ అవుతది. కాబట్టి డైలీ అంటే ఒక టైమింగ్ ఉండదు. మాకు సూర్యున్ని బట్టి సాయంత్రం సూర్యుని బట్టి టైమింగ్ అనేది ఒక ఫైవ్ ఫై ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అనేది డిఫరెన్స్. వస్తది మాకు సో దాన్ని బట్టి మేము త్రీ థర్టీ ఫోర్ కట్ట లేసేసి వంట చేసేసుకొని ప్రిపరే తినేసి బిఫోరే మేము ఎండ్ చేసేస్తాం. అన్నట్టు ఆ టైమింగ్కి ముందే
మరి ఒకవేళ వంట ప్రిపేర్ కాదు కాకపోతే
కాకపోతే సడన్ గా ఒక వెడుకారం అనేది సడన్ గా అంటే ఓన్లీ వాటర్ దాగైనా ఉండొచ్చు ఒక్క పొద్దు ఉండొచ్చు
ఆ ఇక ఆ రోజ అంత మాత్రం ఎం
ఏం తినరు ఆ రోజు మొత్తం ఏం తినం అలాగనే ఉంటాము
అదేమ్మా అంటే నాకు కూడా మా మాకు పిల్లలు గన్నప్పుడు కూడా నేను టూ టైమ్స్ ఉన్నా అంటే ఏం ఆకలి అని పళ్లే చాలా బాగా అనిపి ి అదే మా ఎట్లా అంటే పొద్దునా మేము ఎట్లా దేవుడి కి కి మొక్కుకుంటామో అలా ఉంటది అన్నట్టు అదే మేము ఫస్ట్ ఏంజేతం పంట ఒక్క పొద్దు పట్టే రోజు అంటే సంకల్ప తపం లాగా చెప్పుకోవడుంటది మేము ఇవాళ ఆ ఒ ఒక్క పూట అన్నం తిని సాయంత్రమేమన్న అంటే కొందరికి
అవును ఒక వ వంట ఉండదు ఉంటారు వాళ్ళు
వాళు మార్నింగ్ ఏమన్నా టిఫిన్ చేసి ఇప్పుడు సాయంత్రం అన్నం తింటారు లేకుంటే సాయంత్రం అన్న టిఫిన్ చేసేసి పొద్దున అన్న అన్నం దింటరు ఇగ ఒక్కొక్కరు అయితే పొద్దున్న దాకా కూడా అలాగే ఉం తరు అయితే మళ్లీ. అగ్. కొలిఏక, తొలిఏకాదశి అన్ని అంటే పండగలలో. ఫస్ట్ టైమ్, వచ్ప్ పండగ తొలి ఏకాదశి అని ఉంటది. అయితే దా దానికి ఏమంటారంటే, మేము ఆ రోజు మాత్రం ఒక పొద్దు పట్టుకుంటే, పొద్దుటి నుండి సాయంత్రం దాకా కా, ఏమీ తినం. ఏమీ తినం, మంచిగా దేవుడి. ఖీ ఒక పొద్దుండి. సాయంత్రం పొద్దున తానం జేసి, దీపాలు ముట్టించుకున్నాక ఒక ఫ్రూట్స్ అన్నా. పాలన్న దాగుతాం. లేక కుంటే, వాటర్ అయితే తాగుతాం, మీరు అయితే వాటర్ తాగ్ కుంటుంటారు. కానీ, మేము వాటర్ తాగుతాం. సాయంత్రం, మళ్ల దీపారాధన జేస్. కొని ఏమన్నా అంటే, దేవుడికి వెట్టిన ఫ్రూట్స్ గానీ, ఇంకేమన్నా పూరీలో అవో, ఇవో చేసుకొని తింటాం. మళ్లీ నైట్ అలాగే పడుకొని తీన్ ఏలారు? లేసిన్ తర్వాతనే. మళ్లీ వంట జేసుకొని, అన్నం తింటామన్నట్టు.
ఉమ్, అవునవును.
తొలి ఏకాదశి రోజు అలా చేస్తాం. మళ్లీ మహాశివరాత్రి అని ఉంటది. ఆ రోజు గూడా, అలాగన్ ఇది వట్టినప్పుడు, అది కూడా వట్టుకోవాలన్నట్టు.
అదే ఇగ అంటే, మీకు ఇగా కావల్సి చిన్నద్, మీక్ ఎవ్రీ మంత్ ఉండొచ్చు, వీక్లీ వైజ్‌గా ఉండొచ్చు అన్నట్.
ఆ, మేం వీక్లీ వైజ్‌గా ఉం. టామ్ గానీ, వల్ వన్ ఇయర్, వన్ ఇయర్ ఇది ఇది వేరే ఉంటదన్నట్టు. అంటే, మేం మొత్తం మేం తినకుట. తెల్లరీ వంట జేసుకొని, అట్లా తిని, దేవునికి అన్ని చేసుకుంటాం అన్నట్టు. అయితే మా ఒక్కొక్క పండుకు, ఒక్కొక్క ప్రత్యేకత ఉం. ఉంటది. ఇప్పుడు వీటికి సంబంధించి, అదీ ఆకుల తోటి అలం. కరిస్తాం గాబట్టి, ఇగ ఆకులకు సంబంధించిన అన్ని రకాల ఆకులు ఉంటాయి గదా, వాట్ వాసన వల్ల గుడా బాడీకి మంచి ఛీ ఎనే అజి వస్తది పండకు సంబంధించి పూలది అన్నట్టు అన్ తె అన్ని
పూలు అది తంగేడు పువ్వు బాగా స్పెషల్ ఉంటది మీకు అహ్ అవును తంగేడు పూలు దేనికి ప్రఖ్యాత. ది గాని
అది గూడా ఆరోగ్యానికి మంచి ఉంటాదనట్టు తంగేడుపూ కుస అదీ మన మాముల్ టైమ్ల తంగేడు పుయూ జేయం గద ఒక బతుకమ్మ టైం లనే మనం యూజ్ చేస్తా తమ్ అలాంటప్పుడు ఆ స్మేళ్లు ఇలా కూడ కొంచెం ఆరోగ్యానికి మంచి. ఎనర్జీ వస్తాదనట్టు మళ్ళీ సంక్రాంత్రి అన్ని రకాల పిండి వంటల్
అవునవును ఇగ మాకు పెద్ద పండగ అంటే మాకు పెద్ద అవును అవును అన్ని ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు మొత్తం ప్రకృతికి సంబంధించింది కాబట్టి తెలంగాణ అ చ్చినప్పటి నుంచి మనకు అన్ని ఫెస్టివల్ జరు ప్పుకుంటున్నారు బాగాని ఇక మా రంజాన్ మాకైతే రంజాన్ పెద్ద పండుగ ఆ పండుగ తర్వాత మ ఫస్ట్ మాకు మొహరం దాన్ తర్వాత అన్ని ఫెస్టివల్స్ స్టార్ట్ అయితాయి అన్నట్ ఇంకా మనకి మాకి ఇప్పుడు ఈ నేలాలో ఈ నెలా ట్వంటీ కి ట్వంటీ వన్ కి అవుతదండి రంజాన్ ఇ ఆ మా చాంద్ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు రంజాన్ అనేది చేసుకుంటాం మేము ఫస్ట్ సౌదీలో అవుతుంది దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మాకు అవుతుంది మ అట్లా
ఓకే అండి థ్యాంక్ యూ
ఆ ఓకే అండి థ్యాంక్ యూ
ఓకే అండి
ఆటోమేటిక్ కట్టవత బోలనా